ఏం చేస్తున్నారు
తిన్నారా
ఆ తిన్న తిని పడుకుంటున్నాం అదే వేస్తున్నా ట్యాబ్లెట్ కొంచెం బీపీ ఉంది కదా టాబ్లెట్ వేసిన పాలు తాగిన్లు పడుకోబెడుతున్నా అ హెల్త్ బాలేదు కదా
అదే ఏమైంది అసలు మరి ఎట్లా ఎట్లా అయింది
అదే అ ఏమైందంటే ఇట్లా నాలుక దొడ్డుచ్చి కాళ్లు తిమ్మిరి ఎడమ కాలు తిమ్మిరి చెయ్యి కొంచెం పని చేయలేదు పని చేయకుం టే ఫస్ట్ ఇంటి ముందు భయం వేసి ఇంటి ముందు ఆ రెం పి దగ్గరకి తీసుకెళ్ళినం తీస్ కెళ్తే అతను అయ్యో బీపీ ఎక్కువ ఉంది మీరు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అంటే అట్లాగే అంబులెన్స్ ను పిలిపించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళినాం ఫస్ట్ టైం
హ్మ్
వెళ్తే అతను ఒక నాలుక కింద ఒక టాబ్లెట్ పెట్టిండు పెట్టిన తర్వాత అమ్మ వెంటనే హన్మకొండ తీసుకుపోవాలి మీరు అంటే కొంచెం మాట్లాడిండు టాబ్లెట్ పెట్టిన తర్వాత నాలుక ఫుడ్ అనేది పలుచగా అయిపోయింది ఇక్కడ అంటే వేరే హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇక్కడ కాదు శ్రీనివాస పినాకిల్ హాస్పిటల్ తీస్ సుకెళ్ళండి అనంటే అక్కడికి తీసుకెళ్ళినాం తీసుకెళ్ళి అయితే అతను ఇతనికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నదమ్మా మీరు వెంటనే జాయిన్ చేయాలి అని అన్నారు
హ్మ్
జాయిన్ చేసినం జాయిన్ చేసిన తర్వాత త వన్ డే దాందులో జాయిన్ చేసి ఒక రోజు రెండు రోజు మూడో రోజుకి కొంచెం మంచిగా మాట్లాడడము ఆ నడవడము చిన్న చిన్నగా అట్లా వెంటనే వెంటనే జరి వెంట వెంటనే జరిగింది అమ్మో లేకుంటే అసలు ఎంత భయం వేసిందో మాకైతే
అవునా
చాలా భయం వేసింది మస్తు బాధపడినాం అయ్యో ఏమి ఇప్పుడే ఇట్ల వచ్చింది ఇంక ఎట్లా మేము అసలు ఎట్లా చేయడము కనీసము మన పని మనం చేసుకుంటేనయినా బాగుంటది కదా
అవును
బాత్రూమ్ పోవడము తినడము బయట అటు ఇటు తిరగడము అట్లా అతని పని అతను చేసుకుంటా మనకి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది మరి లేపి కూచోపెట్టి తీసుకె బాత్రూమ్ కి తీసుకెళ్ళడము బయటికి తీసుకురావడం అట్లా నేను ఎట్లా లేపగల మగ వాళ్ళు ఎట్లుంటారు మనకంటే కొంచెం బలంగా ఉంటారు కదా
ఉంటారు మనం కొంచెం అంత వేటు లేపలేము మనం
ఆ అట్లా
సెట్ అయింద ఇప్పుడు ఏం లేదు టాబ్లెట్స్ అయితే కంటిన్యూ చేసుకోండి ఇచ్చ సెట్ అయితారు ఏం కాదు
ఆ మార్నింగ్ పరిగడపలో వేసుకుంటాడు లేవగానే పరిగడుపులో వేసుకుంటాడు మళ్ళా మధ్యాహ్నం ఒక టు ఉన్నాయి
ఆ టైమ్ టు టై తింటే సెట్ అయితారు ఎవరైనా
ఆ ఈవినింగ్ కొంచెం చిన్నగా టానిక్ లాంటిది ఉన్నది సెట్ అయింది ఇప్పుడు
మీకు కూడా కొంచెం కొంచెం మీ కూడా ఇప్పుడు కొంచెం భారం తగినట్టయితే
అవును లేదంటే ఇప్పుడు ఇలా మగవాళ్ళు మంచిగా లేనప్పుడు ఆడవాళ్ళు అసలు హెల్దీ ఉండవళ్ళు
ఉండలేరు మనం అసలు వాళ్ళకు ఏదో ఎంత ఏం చేసినా కూడా వాళ్ళకు అదొ ఒక వెల్తి లాగానే ఉంటది
బాగా ఉంటది మన బయ టికెళ్ళినా గానీ అదొక బాధ అయ్యో నాకు ఇట్లా అయిపోయింది మా ఆయన బాగుంటే బాగుం డు నాకు ఆ ఇప్పుడే ఇట్లొచ్చింది ఏంది మా పరిస్థితి అన్న ఆలోచన మన్ నువ్ ఎక్కడికి వెళ్ళు
అంతే అదే
హ్యాపీగా ఉన్నాంత సేపు ఉంటాం మళ్ళా పక్కకు వచ్చిన తర్వాత కద ఒంటరిగా ఉన్నప్
పక్కకి వచ్చినంక కాదు అదేమింటది మైండ్ లో అదే రిపీట్ అయితా ఉంటది
ఇక్కడ అంత ఉంటది ఇప్పుడు బెటర్ దెన్ ఇప్పుడు మంచి టాబ్లెట్స్ వాడుతున్నారు ఓకే ఈగ బాగుండాలిరా ఇగంతె అంత దేవుడి దయ
బానే ఉంటారులే
ఆ దేవుడి దయ ఇగ మా చిన్న మా అట్లా అయిపోయింది కదా డాడీకి ఎట్లా
పిల్లలు పిల్లలు వాళ్ళకింటది కదా కొంచెం అన్ని షేర్ చేసుకోలేరు మదర్ తోటి అదే డాడీ తోటి అయితే షేర్ చేసుకోగలుగుతారు
ఆ బయపడిండు బయపడి ఒక పక్కకెళ్ళి దాక్కున్నాడు అట్లా అట్లా పడిపోతే ఫ్రిడ్జ్ వెనుక పోయి దాకున్నాడు పడిపోతే భయానికి ఎవళ్ళికి ఏం తెలుసు ఆ ఏం తెలేదు అట్లాగే మా మా ఇంట్లో రెంటుకున్న ఒక బ్రదర్
ఉ
ద కేఎంసి లో పని చేస్తడు
ఉ
ఇద్దరు అమ్మాయిలు మ్యారేజ్ అయిపోయింది అతను కూడా బాగా డ్రింక్ ఎసి లివరు పాడై అతను కూడా మొన్న చని పోయిండు పాపం తాగడం ఇప్పుడు అమైతే అన్యాయం అయిపోయింది ఆ భర్త లే ఆ ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసి అత్తగారింటికి పో వెళ్తే ఆమోక్కతే ఇంట్లో ఉండడం ఆ బానే చెప్ చెప్పినప్పుడు భార్య గురించి ఆలోచిస్తే అయిపోయి ఉండేది కదా ఏ నాకేం కాదు నాకు ఏంగదు అని తాగి చిన్నోడే నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాలు ఉంటడు
ఉ
చనిపోయిండు
అబ్బ ఎంత బాధాకరం చాలా తెలుసా
ఎంత బాధాకరమ అసలు తన చేతులారా తనే ఆరోగ్యాన్ని పాట తీసుకున్నాడు వాళ్ళ పిల్లలు డాడీ తాగొద్దు వాళ్ళ భార్య తాగొద్దు అన్నా కానే ఆయన ఏ పర్లేదు నాకేమైంద నే హ్యాపీగా ఉన్నా
అది దానికి ఆల్కహాల్ కి అడక్ట్ అయిపోతారు మొత్తం మొత్తానికి అడెక్ట్ అయిపోయి వాళ్ళలకు ఏం కనపడదు అది ఒక్కటే కనపడదు అది తాగాలే హ్యాపీగా ఉండాలి తాగితేనే మంచి మంచిగుంట అనే ఆలోచనలే ఉంటారు అదే ఉంటది వాళ్ళకి
బాడీ మొత్తం అయిపోయి బాడీ మొత్తం ఆల్కహాల్తో నిండిపోయింది అట అతనికి బాడీ అతనికి ఇట్లా ఏమంటే స్టెమినా నిల్చుంటే స్టెమినా ఉండట్లేదు అసలు నిలబడట్లేదు
అన్ని అదే పా పార్ట్స్ అన్ని ఖరాబ్యిపోయిన ఉన్నాయి
తెలవలేదు పాపం వాళ్ళకి అసలు తెలియలేదు పాపం ఎంత బాధపడ్డాం మొన్న వెళ్ళినం మేము ఎళ్ళ వస్తే బాగా బాగా ఏడుస్తోంది పాపం కానీ ఏం చేస్తాం
ఆమె బాధ ఎవరు తీర్చలేరు మరి
అంత ఎంత బాధ అనిపించింది అంటే చెప్తా వి అన్న భార్య భార్య మనిికే చెప్తదిని చెడుగు చెప్ా
కొంతమంది వినరు వినే స్టేజ్లు ఉండరు వాళ్ళు ఏ వీలైంది నాకు చెప్పేది వీళ్ళతోటి నాకేంది డోంట్ కేర్ అనుకుంటారు
అని వినాలి వింటే ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత అంత హ్యాపీగా ఉండు పిల్లలు పెళ్ళిళ అయిపోయి వాళ్ళ ఒక చిన్నమ్మా జాబ్ చేస్తాంది
ఆ
పెద్దమ్మాయికి వాళ్ళ వాళ్ళ భర్త జాబ్ చేస్తారు ఆమె ఇంట్లోనే ఉంటది బాగానే ఉంది ఇద్దరు పిల్లలు మంచిగా చదివిచ్చిండు చివరికి ఇట్లా చేసుకున్నాడు
వాళ్ళ పెళ్ళిళ్ళ చేసి వాళ్ళ ఆలనా పాలన చూసి హ్యాపీగా వాళ్ళ ఇద్దరు ఆ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటుండ పో ఎందుకు వచ్చిన బాధ చెప్పు
అయ ఎంత బా పడిందమె మా నాన్నే చెప్ా ఏం లేదు అని ఏడుస్తుంది మేము ఇంటికెళ్ళ మీద పడేస్త
బాగా తండ్రి లేని బాదా అసలు ఎంత ఎంత ఘోరం ఉంటదంటే అంత అది తీర్చలేరు ఎవ్వరు
అబ్బాయి ఏం చేసినంటే అమ్మ మమ్మీ డాడీ కూడా అట్లా బంద్ చేయాలమని తాగించొద్దు చూడు అ పయల్ల డాడీకి అలా అయిపోయింద అని బాధపడ్డదు
ఈ జనరేషన్ లో పిల్లలు చాలా మంచి
ఫాస్ట్ గా ఉన్నారు పిల్లలు మహా తెలివిగల్లోళ్ళు షార్ప్ కొన్నది మైండ్ మనకంటే ఘోరంగా
అప్పుడు ఏం తిన్నలో దేం లేదో తెలియదు కాని ఇప్పుడ అయితే హెల్తీ ఫుడ్ తినడం వల్ల క్యాలరీస్ పెరిగి వాళ్ళకి మంచిగా ఇమ్యూని పవర్ కూడా మంచి ఉంటుంది ఏదైనా ఒకట్టేనే కంప్యూటర్ మైడ్ మైండ్ లాగ అవుతుంది కల్కు్యులేషన్ చేస్తన్నారు వాళ్ళు
పెల్లు టెక్నాలజీ పెళ్ల్ళ వచ్చినాయి కదా అందులో కూడా కొంచెం మంచి ఉంటది కదా కొందరు మంచి గ్రహించే వాళ్ళు ఉంటారు కొందరు చెడు గ్రహించ వచ్చే వాళ్ళు ఉంటారు సెల్లు సెల్లు ద్వారా కూడా కొన్ని తెలుసుకున్నారు లేదు టెక్నాలజీ
హ
తిన్నారా
తిన్నాం ఇందాకే తిన్నాం వాకింగ్ చేస్తున్నా
వునా
మా మమ్మీ తిన్నది ట్యాబ్లేట్ వేసుకున్నది ఆమె కూడా షుగర్ బిపీ కదా ఆమె ఇక్కడ హన్మకొండలో చెకప్ చేయికుంటది ఆమెకు గవర్నమెంట్ టాబ్లెట్స్ పడవు, హాస్పిటల్లో పడ చూపించినా కూడా ఆమెకు సెట్ కాదు ఆమెని అక్కడ మెన్మకొండ చవరస్తాలో సాయిని వెంకటేశ్వర్లు అని ఒక డాక్టరు ఫేమస్ డాక్టర్ ఆయన ఆయన రాసిన మెడిసినే ఈమెకి పడతాయ్.
ఆ అంతా కొందరి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డాక్టర్ అయితేనే నాకు తగ్గింది
ఇతను దగ్గరికే వెళ్తా నేను అంటారు అని కొంతమంది నమ్మకం ఉంటది కొంతమందికి.
కుంటారు అంటివా
మరి ఇప్పుడు అమ్మ కూడా మేము ఇక్కడ టాబ్లెట్ వేస్తాం కదా అమ్మో అక్కడివి వద్దు నాకు నేను శ్రీనివాసరావు దగ్గరవే వాడుతా నేను. అట్లా అయితేనే నాకు తగ్గుతది అక్కడ ఎన్ని మంచి మందులు తీసుకొచ్చే యేసినా వద్దు వద్దు నాకు ఈ మందులు.
అట్లా వాళ్ళకి ఫిక్స్ అయిపోతారు వాళ్ళు
అక్కడ వాడతాంటే మొన్న వెళ్ళినాం మేము వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తే చెకప్ చేపిస్తే అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బిపి షుగర్ ఉంది ఫుడ్ మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉండాలమ్మా అన్నారు. అంటే గడ గటక రాగి జావా అలాంటి జొన్న రొట్టె ఆ ఇలాంటివి తీసుకోన్ డమ్మా కొంచెం వెయిట్ లాస్ కూడా కావాల, మార్నింగ్ ఈవినింగ్ తినగానే పడుకోవద్దు వాకింగ్ చేయాలమ్మా అని అన్నారు
అంటే స్టోడ్స్ తినాలి వీళ్ళు ములకెత్తే గింజలు తినాలి. అలాంటివి తింటే వెయిట్ లాస్ అవుతుంది బ్లెడ్ కూడా ఇంప్రూవ్ అవుతది. సెట్ అవుతారు
ఉదయాన్నే తినగానే వాకింగ్ చేస్తది మార్నింగ్ ఈవినింగ్. ఇగ వచ్చేసి టాబ్లెట్ వేస్కోని పడు
అంతే వాళ్ళు చేసేది మరి ఎక్కువ వాళ్ళకు ఏదన్నా తొందర తొందరగా ఏదన్నా హడావిడి ఏదన్నా చెప చెప్పినా కూడా వాళ్ళకి అయ్యో ఏమో అయింది ఏందో ఏందో అనే టెన్షన్ ఉంటది వాళ్ళకి.
ఆ ఎవన్న అయినా గాని ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలగా తట్టుకోలేరు అమ్మో నాకు ఇదయిందా అమ్మో
అదయిందా మ అనేసరికి ఇంకా వాళ్లకి బిపి పెరుగుతది ఈ హార్ట్ స్ట్రోక్ వ అలాంటివి చెప్పద్దు వాళ్ళు చాలా సెన్సిటివ్ అయిపోతంది. ఇప్పటికి
చిన్నదానకే తట్టుకోలేక పోతున్నారు
ఉ
తానే చూసుకుంటాను అమ్మను కూడా అమ్మ ఇగా మా ఇంటికి కొస్తాది వెళ్తాదిగా అమ్మ మా ఇంటికి వస్తది వెళ్తాది ఆ రోజు ఈవినింగ్ వస్తది కాసేపు ఉంటంది చెప్తా టాబ్లెట్స్ ఇట్లా వేసుకోవాలి అట్లా వేసుకోవాలమ్మా జాగ్రత్తగా ఉండాలంటే ఓ తే అంటారు
హ
నాకి ఇగ నిద్ర వస్తుంది పడుకుంటున్న గుడ్ నైట్
ఓకే గు